హలో
వినిపిస్తుందా
ఆ వినిష
ఏం చేస్తున్నావు
ఏం చేయాల ను్వేం చేస్తున్నారు
ఏమీ చేయలేదు
అ ఏం తిన్నారు ఆప్షన్
మధ్యాహ్నం అన్నం పచ్చడి నువ్వు
నేను ఏతున్నాచ్చి అన్నాం పప్పు
ఆహా
ఆ
ఎక్కడికి వెళ్ళలేదా మీరు
ఆ ఏక్కడికి ఆహ వెళ్ళలేదు
ఏదన్నా ట్రిప్స్కి గుడికి అట్లా
ఆర్ ఈ మద్యల్ ఇలో వెళ్ళలేదు లాస్ట్ మంత్ లో వెళ్ళొచ్చాం
ఆహా ఎక్కడికి
ఎక్కడికి అంటే హహోబిలంస్
ఆహా మీరు ఒకరే వెళ్ళారా
లేదు మా ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళాం
ఎన్ని రోజులు ఏళ్ళారు
ఒక టూ డేస్ అంతే
ఏమేం చూసొచ్చారు అక్కడ
నార్మల్గా ఆ మనకి ఎట్లా ఫ్రీ బస్ కదా అందుకు బస్ ఎక్కం అక్కడ దిగాం తర్వాత ఆ అక్కడ కాశీ కాశినయనా అని ఉంటారు కాశి దాదా ఆ అక్కడికి వెళ్ళాము అక్కడ బాగుంద ప్లేస్ ఇక్కడ చూసాం తర్వాత తిరిగి వ చేసాం ఆ ఇంకా నైట్ అక్కడే చేసి మార్నింగ్ ఫైవ్ కి వెళ్ళి ఐ మా ఫ్రెండ్స్ ఫుల్ పన్నక్కడ వద్దుద్దబా ఈడ్చుకొని పోయినారు అక్క ఆ ఫస్ట్ టైమ్ జ్వాలరసింహ స్వామి వరకు పోయినాం అక్కడ అక్కడినుంచి కష్టము కనిపించింది జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నాం అక్కడ
భయపడలేదా మీరు వెళ్ళేటప్పుడు
లేదు భయప లేదు కానీ తిన తినకోకుండా ఎగాను అందుకు మధ్య మధ్యలో కళ్ళు తిరిగినాయి ఆ అప్పుడు అసలు నిజంగానే స్వామి పంపించినట్ టు వేరే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అన్ని ప్రసాదం తీసుకొని వస్తున్నారు నాకు మాకి చాలా ఇచ్చన్నారు అసలు
అహో
ఏన్నారు అక్కడ
అవునా
మంచిగా అక్కడ పోయి దర్శనం చేసుకో ఆ ఎల్లోచ్చాం
ఆహా నచ్చిందా బా
మీ ఆ చాలా బాగా ఎప్పుడు గిరి ప్రదక్షణ చేస్తాం కానీ ఈసారి ఏమనిపిస్తుందింటే ఆ గిరి కొండ ఎక్కలా అనిపిస్తుంది
అది స్కందాశ్రమం కదా
ఆ స్కందష్టమం అక్కడ పైన ఇంకా చాలా ఆ అవును
అన్మి గోప్ పురాలన్ని కనిపిస్తాయి అక్కడ నేను కూడా ఎప్పుడు ఎళ్ళలేదు ఈసారి వెళ్ళినప్ ఇప్పుడు వెళ్ళాలి
ఈసారి పక్క అ అది ఆ ప్లేసెస్ అన్ని చూడాలంతా చాలా ఉన్నాయి ఋషులు తపస్ చేసినవి ఆ ఆశ్రమం కాకోకున్నా ఆ సో అక్కడ అంతా పైన చూసుకొన్నాళ్ళం నేను ఇప్పుడు కీ త్రీ టైమ్స్ ఇల్లా అన్నంవంచలంకి మీరు ఎన్ని సార్లెల్లారు
నేను ఫోర్ టైమ్స్ వెళ్ళాను
అవునా మీకక్కడ బాగా నచ్చినది ఏంది
ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసుకు ఏది ఆ మనం ఏదన్నా అనుకున్నామ అనుకో అది కఖచ్చితంగా జరుగుతుంది అక్కడికెళ్తే
ఉ అదేం నిజం ఆ అది అందరి కి జరుగుతది
హ్మ్
ఫోర్ ఆఫ్టర్ లా ఉంటయి అది నిజం ఇంకా అక్కడ అక్కడ ఫుడ్ అక్కడ సాంబార్ నచ్చిందా ఇక్కడ సాంబార్ నచ్చిందా
నేను అక్కడ సాంబార్ తిన్లేద్ నువ్వు
అక్కడ అన్ని చోట్ల పెడతారు కదా చపాతిలో దోస్ సలో
ఆహా నేను పోయిన హోటల్ అయితే అక్కడ కర్రీ పెట్టినారు
హు ఊహు మీరు తమిళనాడు
కానీ అక్కడ అంతా వేరేగా ఉంటుంది టేస్ట్ మనలాగా ఉండదు ఇక్కడ ఉన్నట్లు
అవును ఆల్ల డిఫరెంట్ గుంటారు
ఉ వాళ్ళు ఉప్పుడు బియ్యంతో చేసుకుంటారు ఇక్కడ మనం మామూలు బియ్యంతో చేసుకుంటాం అందుకే అంత మారిపోతుంది టేస్ట్ అది
హ్మ్ ఇంకే అయివుండచ్చు
మ్మ్ వంటలు వస్తాయా నీకు
ఆ నీకొస్తాయా ఏదో చిన్న చిన్నగా మ్యానేజ్ చేస్తా
మేను చేసే వంటలు మ్యాగీ, పాస్తా అవే
ఏమి చేత్తున్నావ్
మ్మ్ హ్మ్ మీకు తెలుసా మ్యాగీ ఎట్లా చేయాలో
మ్యాగీ చిన్న ఫిఫ్త్ క్లాస్ పిల్లలు చెప్తారు మ్యాగీ చేయడం
్హ్హ్
మళ్లీ పెరుగు పెట్టడం బావొచ్చు నిన్ననే పెట్ నా ఎంత బాగా అసలు అంత బాగా వస్తుందనుకోలే, చాలా బాగుంది అసలు కా ఫస్ట్ స్టావ్ మీద పెట్నాం ఫస్ట్ బాలేది చమీరా పెట్టి కొంచెం మీట్ చేసినాక మీ సపరేట్ పెరుగున్న ఒక స్పూన్ ని దాంట్లే వేసి ఒక ఫింగర్ ని ఇట్లా లోపల పెట్టి బయటికి తిమ్మనింది మమ్మీ అట్లా పెట్టి తీసినా మార్నింగ్ ప్లేట్ తీస్తానే పరుగు ఎ సే మీ
మీరు ముందు రోజే పేరు పెడతారా పెరుగుని ఆ మేము అలా కాదు మధ్యాహ్నం తినాలంటే మార్నింగ్ లెవెన్ కట్లా పెడతా టూ కీ తినేస్తాము
ఓ అట్లా మేం నైట్ ఓవర్ నైట్
పెట్టి మళ్ళీ టెన్ కి అట్లా తినేస్తాను
ఆ టూ అవర్స్ కె టూ, త్రీ అవర్స్ కే తేలిపోతాం మ్మ్
తది
అంటే గోరు వెచ్చని పాలల్ల వేస్తే బాగుంటది ఇంకా పేరన ప్పుడు మిరపకాయ ఉంటది కదా మిరపకాయ అందులో వేస్ పేరుతది బా త్వరగా
ఓ అట్లన మేము ఎప్పుడు నైటే పెట్టేస్తారు
మ్మ్ హ్మ్ నైట్ ఏస్తే అది పులిసి పోతది పెరుగు
ఎక్కువ పుల్ల అసలు పుల్లగే ఉండదు ఎప్పుడు అంతే నార్మల్ గానే ఉంటది ఆహా నార్మల్ బయట పెటి టి ఆ ప్లేట్ మూసి పెడతాం అంతే
ఆ మేమేం గూడా అంతే
ఆ అంతే ఓవర్ నైట్ పెట్టేస్త చిన్నప్పుటి అంతే పోజు
ఊ హు
మ్ ఇంకే మీరు ఆ కోవలోనికెళ్ళారా
ఆ నేను పోయినాను
ఏ ఎం అక్కడ ప్లేసెస్ చూసారా
అంటే అక్కడ వాటర్ ఫాల్స్ లగా ఉంటయి జూడు నా కది పేరు గుర్తులేదు కానీ ఏదో కొండ ఎక్కి వాటర్ ఫాల్స్ అట్లా ఉండి ఒక దేవుడు ఉంటాడు అక్కడ ఏదో గుర్తులేదు నాక అంతగా ఆ అక్కడికి ఎళ్ళాము నేను మా అమ్మమ్మ వాళ్ళదీ ఉ దగ్గరే అక్కడికి కొంచం అహోబిలం కి దగ్గరే ఉంటది సో అక్కడికి ఎళ్ళినప్పుడు వెళ్ళి నిన్నాము
ఓ అంతే బాగుండది మీరే
ఉ ఆ నేను ఒకసారి వెళ్ళి నింది
అవునా
బ అంటే టైం సెట్ అవ్వదు వెళ్ళనికీ ప్రతి టైం సరీ
ఉహూ వాల్ మ చే కాగాని వాల్ ఎందుకు గవర్నమెంట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది అక్కడ వెహికల్స్ అంతా తక్కువ ఉన్నాయి అసలు ఫెసిలిటీస్ ఏం లేదు అవను ఫెసిలిటీస్ ఏమ్ లేదు చాలా తక్కువ దా అది ఈ టెంపుల్ కానీ డెవలప్ అయితే చాలా ఫేమస్ అవుతుది
అవును మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరు జనాలు లేరు ఖాళీ గా ఉండింది సో అడవిలో భయం వేసినింది ఎవ్వరు లే కుంటే
అవును సిగ్నల్ షాప్ అయినా వైఫై వైఫై ఆన్ యిత సదిోనుో ఆన ఇలా ఇక్కడ సిగ్నల్ రాలే హ్మ్
సిగ్నల్ అయితే ఏమీ ఉండదు ఎవరనా తప్పిపోతే ఇంకా అంతే అక్కడ. దొరకాలంటే కష్టం రూట్ కూడా తెలియద్. మనకి
ఊ వాళ్ళు అక్కడ టూ థౌజండ్ ఉంటర్ ఉ మేము చూసినప్పుడు వాళ్ళు గైడ్ వాళ్ళు టూ థౌసండ్ ఇస్తే మేమే వస్తాము మొత్తం అన్ని చూపించుకొని వస్తాము అంటారు.
కొందరిని నమ్మనీకి ఉండదు అలాగా.
అవును హు
అయితే ఏమి కాదు మనం ఒకటి వెళ్తే
కొంచెం గైడు గైడ్ ఉన్నారు వాళ్ళు ఆ వాళ్ళు మొత్ మొత్తం అన్ని తీసుకొని పోయి పిలుచుకొని పోయి పిలుచుకొస్తరు. అట్లా పో పో ఆ వాళ్ళు మనతో పాటు వస్తారు వాళ్ళే పిలుచుక్ కపోతారు మొత్తం అంతా వాళ్ బోతే వాళ్ దరిక్ ఈళ్ళయితేందంటె మా కన్నా ముస్లోల్లు బా నచ్చినారు మా కన్నా ఆ ఆ ఫు తిన్లేదు నేను సస్ కూర్చొని ఇష్ట హై నార్మల్ గా పోయేటప్పుడు అందరూ అయ్యో అయ్యో అనుకుంటే వాళ్ళకు వాటర్ ఉన్నా వాళ్ళ దగ్గర ఏమైన్నా థింగ్స్ ఉన్నా మా కోసం ఇచ్చినారు తినడానికి మరి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ ప్రహ్లాద్ బండక్ అని ఇచ్చడిపోయినారు నేను అక్కడే కూర్చున్నా నాకు ఎవర్ ఎవరెవరైతే అందరు ఫుడ్ ఇచ్చారో వాళ్ళందరూ వచ్చే డబు నన్ను చూసుకుంటూ స్తున్నారు ఆడ గుర్చోంటి వాళ్ళు కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు ఆర్ యూ ఫీలింగ్ వెట్ ట్టర్ నవ్ ఐ థింక్ యుఆర్ హ్యాపీ నవ్ అని అందరు పలకరిస్తన్నారు. అమ్మ బాగున్నారా ఇప్పుడు బాగుందా అని అయ్ జోష్ అయితే త్తం బరు
అక్కడికి వాళ్ళు కూడా వస్ తారా
చాలా మంది వస్తారు.
హ
అయినా మేము పోయినప్పుడు కొంచెం తక్కువగా ఉన్నారు ఎప్పుడైతే ఏదన్నా కొత్త ఒక్కేషన్స్ అప్పుడైతే బాగా వస్తుంది.
అవును లే
హ బాగుంద లైఫ్ ఎక్స్పీరియన్స్
తిన్నారా ఇప్పుడు
ఆ న నిర్తుున్నారుారా
అలా ఏద ఇనికా
కతే
పొద్దున ఏం తిన్నారు
మార్నింగ్ వచిపోయారు హా ఉప్మా సుమదిన్మా
ఆహ నువ్వే చేసుకున్నావు అని ఉప్మాని
అంద అంతలా ఏదు
ఆ
అమ్మ చేసింది తిన్నానంతే
అవునా
అ
ఏమేసుకుంటారు మీరు
నార్మల్ సిరిజనాథ్ పొడి ఆ అదంది ఇంకా పప్పల పొడి
హ హమ్
అంతే మ ఆ ఒక పిక్కిలు నుండడి పిక్కి
అవునా
ఆ
సరే అయితే
ఓకేతే బాయ్ బాయ్
బాయ్